హలో చెప్ప హమా ఎలా ఉన్నావు
బాగున్నా నీకేమి ఇంత ఉదగాన్నే గుర్తుకొచ్చిననే
ప్రేమ ఎకువై హై మని పైనా ఇప్పు పం మిస్తున్నా కద
నాకెందుకు అట్లా చెప్తున్నా నువ్వు నా పక్కనేే ఉన్నావు కదా
నైట్ అంతా ఫోన్ లో మాట్లాడి తర్వాత నను మిస్ అవుతున్నా నగుల చ పార్కునేస మాటలు చెద్దామంటే నేను మిస్ అవుతుాను అందు ఫోన్ చేసా ఫోన్ చేస్తున్నామని
ఫోన్ ఎందుకు చేసిన నీ పక్క న బెడ్ లో ఉన్నా కదా మాట్లాడొచ్చు కదా
అమ్ వయ్యనున్ ఫన్ చేస
సరను
ఎంది
ఏం చేయలే పడుకోడం తింటం
కొరంతంటం ఏద
మ్మ్ తెలు ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు కదా
పెట్టాలా
గ్యాస్ యాడుంది లేదుగా అసలు ఆ ఎక్కువ మంది ఉంటే వరస్టుగా చేస్తారు
అవునా తా కట్టెల పొయ్యి మీద వండి పెట్టేదాన్ని
అవునా అవును కట్టెల పొయ్యి మీదే చిట్నీ ఈలేదెంది వానలు రెండు సార్లు అన్నారు ఒక్కసారే చేసింది చికెన్ నెలకి రెండు సార్లు
ఈ బోడి చికన్ అది
అసలు చికనే తినలేదు మ ఎన్ని రోజులువు ంది రెండు వారలున్నా ఇద మూడో వారం
ఎవరు తినతున్నారు
మనం తింటనే ఉంటులే అడుకు అక్కడ రోజున్నా కూడా తిరగదు
అవును తిన తినాల తినాలీ తినాలి అనిపిస్తది చాలా బా ఎంజాయ్ చేసా హైమా నేను ఫస్ట్ వెళ్ళిన రోజేమో గానీ ఈ రోజేమో ఇంట్లో ఒకటి ఉన్నానేమో తర్వాత నెక్స్ట్ డే విజయవాడలో భవానీ ఐలాండ్ ఉంది కదా అక్కడికి వెళ్ళాం షిప్పింగ్ ఐ మీన్ బోట్ లో వెళ్ళాము అక్కడికి వెళ్ళాక కొంచెం ఓకే బాగుంది వర్తే అనిపించింది తర్వాత ఇంకా అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉండేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం షాపి పింగ్ చేసుకున్నాం వచ్చేసామ్ ఇంటికి తర్వాతే మోపిదేవి టెంపుల్ అక్కడ సుబ్రహమన్యే ్వర స్వామీ అని చాలా ఫేమస్ అనమాట
ఆ
మచిలీపట్నం దగ్గర తర్వాత హంసల్ దీవి తెలుసు కదా విజయ్ అదే క్రిష్ణా నది అండ్ సముద్రం కలుస్తుంది కదా సాగర సంగమం అంటారు కదా అక్కడికి వెళ్ళాము తర్వాత ఇంకా పాండురంగడు స్వామి అని టెంపుల్ ఒకటి ఉంటుదనమాట ఇక్కడికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేసుకొని వచ్చాము అంతే ఆ రోజు మాత్రం చాలా మంచిగా పిక్స్ కూడా తీసుకున్నా నేను
ఇదంతా ఒక్క రోజేనా
ఆ పొద్దున్నే ఆ ఐదున్నరకు లేపారు అమ్మ వాళ్ళు నాలుగింటికి లేచసారు లే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తారు పులిహోర దద్దోజనం ఆ పొ ఆ పొంగలి ఉంటది కదా కట్టె పొంగలి ప్రిపేర్ చేసింటారు ఫైవ్ థర్టీకి లేసి ఇల్లు తుడిచేసి త తడి మాపేసేసా వేసేసి ఇంకంతే తలస్నానం చేసి రెడీగా కూర్చున్నాము మా నాన్నకి ఏంటంటే సెవెన్ థర్టీ లోపలో వాట్సాప్ లో మెసేజ్ వస్తంది డ్యూటీ ఉందో లేదో ఇంకా దా స్ార్ అయిపో ఇంకా స్టార్ట్ అయిపోయా మే ఎయిట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది కారు కాబట్టి సప్సప్పని వెళ్ళిపోయాం మేము
ఆ అవును
అంతే నాన్న వచ్చారు ఇంకా పిన్ని, బాబాయ్, నేను పిల్లలిద్దరు మమ్మీ, తమ్ముడు రాలే ఎగ్జామ్స్ అని మ్మ్ అలా అయిపోయింది కానీ బాగా ఎంజాయ్ చేసాం తెలియకుండా టైం అయిపోయింది
ప్రజ్లా
పై పైగా మా కిట్టుగాడు ఉన్నాడు అసలు టైమే తెలియలేదు పాటుడంం వంద
అంతే ఎరే న వస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఇల్లంతా బోసపోయినట్టుంటది
అవును చాలా చిన్న పిల్లడు కదా చాలా బాగా లైక్ చాలా బాగా మాట్లాడేవాడు నవ్వించేవాడు బాగుండేది సందడి సందడిగా ఉండేది వాడు ఉన్నప్పుడు
అహ వాడిగ కూడా పావుద్ద్దయిండదిలే
వాడండి ఇక్కడ మా ఇంటికి వస్తే నా దగ్గర మా అమ్మ దగ్గర ఉండండి మామ్మ